హలో హాయ్
ఆ ఇప్పుడే మంచి ఏనిపిస్తుంది ఆ సిగ్నల్ ప్రాబ్లం అయినది.
కావచ్చు అంటే ప్లేస్ చేంజ్ చేసినావా
ఏం లే అని కూర్చున్నా
ఎందుకో మరి సర్వరూ ఇషూ అనుకుంటా
సారి అయితేనే ఉంటంది
ఉ అనవసరంగా డిస్కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు. కాల్ లిఫ్ట్ చేయడానికి రావట్లేదు ఏదో ఫోన్ హ్యాంగ్ అయితే కన కైనాటై కాని ఫోన్ కరెక్ట్ గానే ఉంది.
ఉ
ఏం చేస్తారు
వాళ్ళ అతో వచ్చునా ఇంటికి
ఆహా రాలేదు రాలేదు రేపు తీసుకొస్తారంట
ఊహూ
ఆరోగ్యశ్రీ మీద ఏమంటే నిన్న ఈరోోజు హాలిడే ఉందంట
ఆహా ఆయితే ఉంచరా హాస్పిటల్ లో ఆయితే
హాస్పిటల్ ఉంచుతారు గాని బిల్ పడంధి వాళ్ళు డిశ్చార్జ్ జేయ్యరు కదా
ఆహా
ట్లా
మంచిగా యూజ్ చేసుకుంటారు ఆరోగ్యశ్రీ
కానీ అన్నిటికిీ రాదు కదా కొన్నిటికే ఉ
అయినా కూడా దేనికైనా పెట్టుకోవాల్సిదే ఈగ
అవును అంటే ఇప్పుడు ఈ కిడ్నీకి ఆర్త్కి అదే బొక్కలకు
అ
ఇంకా కొన్నిటికి యాక్సిడెంట్ వాటికి ఉంటనై గానీ ఆ ఈ నరవ ఇప్పుడు నరాలకు సంబంధించిన వాటికి ఉండట్లేవు.
అవును
నాకొకటి ఉంది ప్రాబ్లం నాకొ ఒకటు ఉంది నరాలకు సంబంధించి
అవునా నాగ కూడా ఈ పాదాలు ఉంటాయి కదా ముప్ప ఏమంటారు లాస్ట్ మడుమలు దానికి మస్తు పెయిన్ వస్తుంది నరాలకు బ్లడ్ సల్ఫరస్ సక్క గాక
ఉమ్
ఉమ్ ఎక్స్రే కూడా తీయించుకున్న ఎక్స్రే తీయించుకున్నా
ఉమ్
తీయించుకుంటే ఏమంది బ్లడ్ లేకనే అట్లా అవుతుందంని అసలు మార్నింగ్ లేస నడవరాదు సార్ ఒక మూడు నాలుగు అడుగులదాక
ఉమ్ హు
టాలాండోస్ ఇప్పుడు పోతే మళ్ళా సాప్ అవుతాది
ఉమ్ హు నాకు అట్లా కాదు ఇట్లా మనకు ఎట్లా అంటే మొకాలుకి కొంచెం పైకి ఉంటది ఆ అదిలో కుప్పలు అన్నమాట అంటే డీప్ గా అదే ప్రాబ్లం అది చిన్నదే చిన్నను చిన్నగా ఇన్ఫెక్షన్ లా అయింది
ఉమ్
బొక్కకు మన కండ నరాలు ఉంటాయి కదా కండకు
ఉమ్ ఉమ్
ఇక ఇన్ఫెక్షన్ పోవట్లేదు ఒక దగ్గర ఉండదన్నమాట అంటది అది మనము మనం ఎట్లా కదులితే అది కా పేన అట్లా కదులుతుంది ఒక దగ్గర ఉండదు అట్లా ట్యూబ్ ను్ కాల్ మార్చుకు కుంటూ ఒకలాగా నిలబడితే ఒకలాగా సాయంకాల జాప్త ఒకలా అట్లా ఉంటుంది పేను
ఉమ్
ఇగా అట్లా ఉండడం వల్ల ఏ స్కానింగ్స్ తీసినా కూడా క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అని వస్తంది
ఉమ్ హు ఏంట ఏ ఏజ్లనే ఇవన్నీ వస్తున్నాయి మనకు
ఉమ్ అవును ఏజ్కి దీనికి ఏం అసలు సంబంధమే లేదు అసలు చిన్న పిల్లలకు కూడా కిడ్నీ నిన్న అంటుంది చిన్న పిల్లలకు కూడా కిడ్నీ స్టోన్ వచ్చిందని హాస్పిటల్ తీసుకొని వచ్చిళ్లంటా
అయ్య ఇంకా పిల్లలే ఏ తింటన్నాను
వాళ్ళకి వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏం చేస్తారని ఇప్పటి నుంచి పతాలి అంత చిన్న పిల్లలకు షుగర్ కూడా వస్తుంది వైట్ హెయిర్ వస్తంది హార్ట్ స్ట్రోక్ వస్తంది ఇవన్నీ వస్తున్నాయి
ఈ రోజులు ఎవరు నమ్మేటట్లేదు
అసలు అసలు ఇప్పుడు మాట్లాడే మనిషికే నమ్మకం లేదు
పోతార అసలు మాట్లాడుకుంటేనే ఫంక్ష చల్ కే ఫంక్షన్లనే
తినుకుంటనే ఏదో ఒక పని చేసుకుంటానే నిలబడి డ్లు నిలబడ్డటే మాయమైపోతుంది
అంతే గ్యారెంటీ లేనే లేదు సెకండ్ గూడ ఏమైంది రెండు రోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఫుడ్ వల్ల అంత
అంతా ఇది ఫుడ్ డే ప్రాబ్లమే ఇదంతా ఫుడ్ కొంత ఈ లోకం మీద జనాలు కూడా వచ్చేరాని పనులున్ని చేసారు పాపాలు ఎక్కువవు తన్నై హలో వి వినిపిస్తోందా అ వచ్చి రాని రోగాలు వాళ్ళ పాప పాలికిపోయితానై ఫస్ట్
అంత చేసినాడే ఒకగా చేయనడు బాకపోతాడు ఈ రోజులు ఇప్పుడు చేసింది అప్పుడే తాకుత స్తుంది
ఆం అప్పట్లో ఏడు తరాలంగానే తక్ కేదానా అం అంటారు కాని ఇప్పుడు అట్ట కాదు వెంట ఎన్ని డబ్బులు
ఇప్పుడు చేస్త ఇప్పుడే అది కూడా నీకే బల్డి పిల్లలకొ మనోళ్లకు
ఆ పిల్లలకు అంటారు కదా అనేది కదా అప్పుడు పిల్లలకు తగులుతాయి కాని వాళ్ అట్లా కాదు ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేస్తారలో వాళ్ళకే కాకపోతే వాళ్ళకి ఎట్లా అంటే తెలవట్లే అనమాట తెలవట్లేదు నేను ఇట్లా చేస్ నన్ను ఇట్లా అయింది అని తెల్వట్లేదు
మ్మ్
మ్మ్ రియలైజ్ అయితే మ్మ్ రియలైజ్ అయితే బాగుండు కానీ రియలైజ్ అయి లేదు
ఇది ఒప్పుకుంటారా ఎవరైనా ఎవరు ఒప్పుకోరు
ఎవ్వరు
అంతే ఆ కోట్లు కట్టనళు కూలిపోతారు
ఆ
మ్మ్ అన్నీగొట్టుకుంటా చేసుకుంటా ఎందుకు మరి ఊర్లా మ్మ్ ఇడ కూడా అంతే అంతే ఉంది వన్ అంత ఎండలే మబ్బులు పెట్నయి అట్ ఉంది మ్మ్ వర్ష మటిట్టే ఉందక్కక్కసారి మళ్ళ ఏమటె ఎండ కొడుతుంది
ఎండకడతుంది మొన్న ఒక రోజు నార్మల్ గా చింకులు పడిపోయినాయి
ఆ ఇక్కడ కూడా అంతే వర్షం ఐదు రపాలు అయితే పడ్డది నేను ఊర్లో ఉన్నప్పుడు బానే పడేది అంట ఇడ వర్షం అక్కడ మొన్న చినుకులు పడ్డాయి ఆ రోజు
అవును ఆ రోజు అక్కడ వర్షం పడ్డే రోజు ఇక్కడ చినుకులు పడ్డ
ఆ ఇప్పుడు వచ్చిన ఆ సిటీకి తెలిసిన వాళ్ళు ఉంటారా నువ్ ఉన్
మా మా మమ్మీ నా నాధ్ మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే మా మమ్మీ వాళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు ధన్యవాద్
సికింద్రాబాదా
మ్మ్
అక్కడే ఉంటారు ఎప్పుడని వస్తే అక్ వాల్ మమ్మీ వాళ్ళ ఇంటికే వస్తాన్నట్టు
మ్మ్ ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నార అయితే ఏ ఊరు వీళ్ళు మీది
మాది ఇక్కడ ఇప్పుడు తొరూరు దగ్గరే అంటే కాట్రపల్లి అనమాట.
కాట్రపెల్లా
ఊ
మా షాప్ లో కూడా ఓకామ్ ఉంటాది తొర్రురు ఆమె
అవునా తరూరుగామే అంటే చిటియాల ఒకటి ఉన్నది. తొరూరు అంటే రెండు ఉన్నాయి మరి.
ఆహా ఈ తరూరే మన దగ్గర తరురే.
మన దగ్గరతోర
ఇటు ఇబ్రీంపట్నం సైడ్ కూడా ఒక తొరూరు ఉంటది.
ఏ అంత ఐడియా లేదా అంటే సిటీకి ఎల్లా
టికేలి కొంచెం లోపడికి ఒక తొరూరు ఉంటది.
ఒక్కొక్క ఊరి ఒక్కొక్క అంటే ఇప్పుడు మనకు తెలివకుండా ఉన్నాయి గాని, చాలా ఉన్నాయి.
ఆ ఉన్నాయి ఆంధ్రసైడ్‌ ఉండిండొచ్చు మన ఇడ ఉండిను
మన సైడ్ కూడా ఉన్నాయి నేను చాలా గమనించినా ఇప్పుడు తోరూర్లు గాని ఆలేరు గాని ఆ కొ తిరుమలగిరి, కొడకన్లా ఇలాంటివి చాలా ఉన్నాయ్. మల్లంపల్లి అవున్నయ్
ఉన్నాయ్, డబల్ డబుల్ ఉన్నాయ్. ఇక్కడున్నాయ్, అక్కడున్నాయ్ సిట్ టీలో ఉన్నాయి కాబట్టి సిటీలలో తెలివదిగా. ఊర్లోలా కేమొ ఉర్స్ సైడే అనుకుంటారు.
హ్మ్
అవే ఇంకా ఏంటి బ
ఇంకా చెప్పాలి మీరే
ఏముంది బట్టలు పిండేసుకున్నాయే మిషిన్లో ఏసినా.
మిషన్ వాషింగ్ మిషన్ ఏనా
హ వాషింగ్ మిషన్నే
హ్మ్ మంచిగున్నది గా హహ
హ్మ్
ఎంతపడ్డ అంటే ఎట్లా మనం వాటర్ పోసుకునేదా ట్యాప్ పెట్టేదేనా.
ట్యాబ్ పెట్టేదే డైరెక్ట్ తీసుకొని ఎండేసుకోవడమే ఇక
అవునా ఇంకా సిటీలా అంటే మర్ క్కల్ ఎక్కువ కావు కాబట్టి ఏం కాదులే కాని ఊర్లలో వాషింగ్ మిషన్ ఉంటే మాపుకునే మాపుడుకు అవి తో తోపైతయ్
అంతే
ఆ మురికిపోవు పాడుపోవు బట్టలు గుడ్డికాయలు పడుతాయ్
పనులకు పోయి కూడా మనం ఏ మిషన్లోఎత్తే
పోవు అవి మరకలు పోవు ఉమ్
ఈడ ఏడపోతామో ఉంటే ఇంట్ల బయట
అవును పోయినా కూడా మురికి ఎందుకై తే ఎక్కువ కావు కదా కాపుతే చెమ్ పుట్ట వాసన వస్తాయి అంతే బట్టలు ఆ గల్లాల కాడే గగాడ గగాడే ఎన్నత్తత్త మేము మా మమ్మీ కూడా తీసుకుందాం అని అంటాంది తీసుకో పిల్లలే ఎంతగానం అవుతనే కదా పిండుకోవడానికి ఇబ్బంది అవుతుంది
ఉకాా లిచిన కూడాఊడ అంత అలే కొన్ని మనం మళ్ళీ చేతి ఉతుకాల్సిందే తెల్లబట్టలు ఇ ఫారమ్సు ఇవన్నీ మళ్ళా చేతు కలిసద వీళ్లు మటిలా ఆడినా హ
ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటే కొంచెం పెద్దగా అవుతారు చూసినావా ఇప్పుడు టెన్త్ క్లాస్ అట్లా అయిపోయినాక సివిల్స్ ఉంది సివిల్డ్రెస్ అసలు ఉంటాయి కాబట్టి ఏం కాదు ఇంకా మా మా వాళ్ళు కూడా మా ఆపుకోరు కదా ఇప్పుడు ఎక్కువ
అవును మా చిన్నకైతే ఇప్పుడు ఈ వైట్ యూనిఫామ్ వల్ల
మళ్చ్చ ఇదిమే బిండాల
అదే చైమన్గ వైట్ కాబట్టి మనం మిషన్ లో అయితే ఇంకా నలుగైతుది
అవును అవును మురుఖంంటదద మళ్ళా
కళలాంటి డాక్టర్ అంతే అందుకే వానీ అన్ని చేతోనే ఉతుకుతా సరే మరి తర్వాత కాల్ చేస్తా బాయ్ ధన్వాద